హలో ఏమైందిరా కట్ అయింది.
ఓకే ఏమో నాగూడ తెలీదు. నేను హలోఅని చేసి చూసేసరికి కాలుండి కాల్ కట్ అయినట్టు చూపిచింది.
అ ఏదన్నా రేటింగ్ పడ్డదానీకు ఆగు మరి సిగ్నల్ దగ్గరికి రండి మా ఇంట్లో వైఫై ఉంది నేను వైఫై పక్కనే కూర్చున్నా. నీ దగ్గరనే ప్రాబ్లం.
నేను కూడా అంతే ఇంకా నా నెట్టాన్ చేస్తే ఎక్కడ పోయిద్దో అని వైఫై ఆన్ చేసుకొని కూర్చునా కాలేజ్లో లా
మరి ఎట్లా ఏమన్నా రేటింగ్ పడ్డాదా
ఆ ఇంక ఏమ్ ల లైట్ రేటింగ్ నేను ఫైవ్ ఇస్తానే ఉన్నా అన్నిటికి మరి
ఓకేలే ఓకేలే ఇంకా
ఏం చేస్తుంది అమ్ములు
అమ్మమ్మ ఏం చేస్తుందిరా
అమ్మమ్మ పడుకుంది అందరు తినా
ఏం కూర
స్
ఏం కూర రా
పప్పు పప్పు మామిడికాయ వండింది ఈరోజు
మామిడికాయ పప్పు పప్పు మామిడికాయి కాదు మామిడికాయ పప్పు నేను ఏం లేదురా ఇప్పుడు ఇల్లు కడిగినాం కదా ఈ రోజు అంతా ఇల్లు కడిగినాం కదా ఈ చెత్తగట్లేని లక్కీని రూబీలో ఫ్రైడ్ రైస్ ఒకటి నూడిల్స్ ఒకటి తీసుకురా అని చెప్పినా
హమ్
తను ఎల్లిండు
ఆమ్
తను వస్తే తినడమే
ఆ మనిస్
అమ్మమ్మ అవతల ఉంది అమ్ములు ఏమో ఇప్పుడే స్నానం చేపిచ్చాను అమ్ములుకి అంటే చేసింది అంత పూసుకుంది అవి ఇవి ఆని మళ్ళీ చేపిస్తున్నా ఆహా
షాప్ దీయాలే ఇవ్వాల హలో
హలో
షాప్ దీయాలే
ఏంటిది
షాప్ తీయాలేదా
తీశారు పొద్దున్నే తీసాము మేకప్ షాప్ లోనే మేకప్ అయింది ఈ శారీ మొత్తం అన్ అన్నీ మా షాప్ లోనే అయ్యాయి
మరి ఫోటో మరి పెట్టలేదు ఫోటో ఒకటనా నాకు
క్యామ్ క్యామ్ లో దిగాం వస్తాయి తర్వాత
ఓ ఎవరెవరు దిగారు అందరూ
నేనోక్కదాన్నే ఇంకా కొన్ని కొన్ని మధ్య లక్షమ్మక్క గున్నక్క తోటి దిగినా
ఓకే ఓకే హుమ్మ్
శారీ లుక్ కదా మేకప్ వాళ్ళకి చూపించుకుంటూ వేసింది అన్నా మాట
ఆహా ఓకే ఓకే ఓకే ఓకే మనది కామ్ లో
ఎలాగో రెడి అయిన కదా ఊకే రెడి కాం కదా కానీ కెమెరా పెద్ద చిన్న భావని కెమెరా తీసుకురమ్మంటే తీసుకొచిండు
ఓహో హమ్
ఉమ్ కాసేపూ దిగి మళ్ళ యేమటె ఇచ్చేసాం వస్తాయి తర్వాత ఫొటోలు పెడతా
ఓకే ఓకే ఓకే అంటే ఫోన్కే వస్తాయా కడిగిస్తారా
చెప్పండి లంచ్ కనే వచ్చినాం అక్క ఏమో షాప్ లో తిన్నది
హ్మ్మ్
గున్నాక్క నేను లంచ్ కి వచ్చి ఇక్కడే ఉన్నాం పోతా తర్వాత హా
ఆహా ఓకే ఓకే అక్క ఇక్కడనే ఉందా అంటున్న
ఉంది ఉంది
అక్క అక్క ఇక్కడే ఉందా సిగ్నల్ ప్రాబ్లమ్ఏ ఉందిరా ఓకేఓకే
అదే రెస్పాండ్ లేట్గా వస్తుంది నాది వాయిస్
అవును ఎందుకుట్లా ఎందుకో మధ్యలో ఎవ్వడండి విని ఓకే ఐతేనే పంపిస్తున్నాట కాదు మధ్య మధ్యల చిట్టుకాడి విని ఏం అన్న పంపిస్తున్నంటవ ఆ హుమ్మ్ ఇంకా
ఇంకా చెప్పాలి
పీనట్ పీనట్ బట్టర్ సూపర్ ఉంటది
అవునా చాక్లెట్ చాక్లెట్ ఉంటది అదా
హుమ్మ్ చాలా బాగుంటది అది మంచిగా బట్ట ట్ట లో చకు పకో పా మిక్స్ చేసి హ్మ్మ్ కోకో పౌడర్ మిక్స్ చేసి పీినట్స్ వేస్త సూపర్ ఉంటది
ఆ
హుమ్మ్ మరి ఎట్లా ఆపెట్లా దొరకపోతే గ్యాస్ కూడా దొరకట్లేదుగా
హ అవును
ఎంత
పెట్రోల్ దొరకట్లేదు మంచిగా ఎలక్ట్రికల్ వెహి కిల్ వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతున్నాాలే అయినా కొన్ని రోళ్ళకు కరెంట్ కూడా దొరకదంట కదా
కాదు కాదురా అత్త పంపింది అయితే ఏమంటాారు దీన్ని పెట్రోల్ బంక్ల ముందరా ఒక రీలో పెట్రోల్ బంక్ ముందలా చార్జింగ్ బండోళ్లు ఒకటే తిరుగుతూర్రు ఎమ నవ్వొచ్చింది నాకు
మంచిగా షో షోవోఫ్ కద
మ్ ఇంకా
మళ్ళీ కొన్ని రోజులకి కరెంట్ కూడా ఉండదంట అప్పుడేలా
తెలియదు రా నాయనా
ఉ
ఫోన్లు ఉండవ్ నెట్ ఉండద్ అంట మ్ నెట్ కూడా ఉండదంటా నే ట్టు
ఆ
నెట్ నెట్టు కూడా ఉండదట
అవునుగా ఎట్లా మళ్ళా పుస్తకలు చేతుల పట్టాలేమో
ఇప్పుడుంతా మళ్ళా మళ్ళా మరొక అంబేద్కరు మరొక గాంధీ తాత మనకి హాస్టల్ తయారవుతారు ఇగ
అదే మరో వీధి దీపాలు క్యాండిల్ల కింద చదువులు అ
సోని ఇగా అందరూ ఇప్పుడు క్రిస్టియన్స్ అందరేమో పాస్టర్లే అరేయ్ హలో క్రిశ్టియన్స్ అంతా పాస్టర్లు అయితారు హిందువులంత భగవద్ క్రిస్టియన్స్ అంతా పాస్టర్లు అయితారు ఆ హిందూవుస్ అంతా ఏమంటారు దాన్ని భగవద్గీత మీర్ ద ఆ ముస్లింస్ అంత ఇంకా వాళ్ళు అయీతారు ఇగా ఏందుకంటే ఇగ అంత అయ్యే బుక్లు యదువుతుంటారు కద
ఏ మళ్ళా ఎడ్ల పంలి వాకింగ్లు ఆ అప్పుడు అప్పట్లాగా అది సీతమ్మ వాకిట్లా సిరిమల్లె చెట్టు మూవీ ఉంటది చూస్నవా ప్రకాష్ రాజు ఏం బావ గారు మొతిగా పలకరించడం మానేసారు అ అట్లా చూరవా మేం కూడా ఇట్లా మనం కూడా ఇట్లా వాకింగ్ లో పిన్నేరుకు బోతే పల్కరించడమే మానేస
బొద్దిగి నాల పూస అయ్యారు
లాంటి రోజులు వస్తాయో మరి
రావల్రా కరెంట్ ఒక్కటి ఉండి ఈ నెట్ లేకుండా పర్లేదు కరెంట్ ఒకటి ఉండాలి ఎందుకంటే చిన్నపిిల్లలు ముసలోళ్ళు ఉంటరు మోటార్లు వా టర్ రావాలి కాబట్టి అనుకుంటున్న నేను
మ్ అదే బాగుంటాది కొన్ని అన్నిీ చూడాలిగా చక్రం సర్కిల్ అనేది ఇట్లా తిరుగుతుూండది
ఊమ్ ఉండాలి బ అట్లా గూడా అనుభవించాలన్నీ అప్పటోళ్లు వాళ్ళు ఎట్లున్నారు నీకం అసలులేమ్ లేకుండా
చెయ్ లాక్డౌన్ లేదుగా
లాక్డౌన్ ఒక మూ నాలుగు రోజుల తర్వాత లాక్డౌన్ అయిందంట బాబాయి పొద్దున ఫోన్ చేసిండ్రు చేసి లాక్డౌన్ లాక్డౌన్ అయ్యేటట్టుంది పెట్రోల్ దొరకట్లేదు మా ఊర్లో లాక్డౌన్ అయేటట్టుంది అని అంటే ఆ లాక్ డౌన్ అయ్యేటట్టుంది అన్నాడు
ఉహ క్కికివ ఒక రీలు వెట్టినా చూసిండ వాడు లాక్డౌన్ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఆ ఎప్పుడో నిన్ననే పెట్న చూసినార లేదు టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఇన్నర ఇన్నర హ్యాపీనెస్ ని ఇంక వాయిదాలు పడతెదెట్టుంది లాక్డౌన్ అయితే టెన్త్ క్లాస్ వి ఎగ్జామ్స్ అన్ని
ఆ అయ్యెతట్టే ఉందమ్మా ఇల్లు బరించలేక సావకొస్తున్నా ఇప్పుడె ఇంకా నయము సెలవల్లా లాక్డౌన్ వొచ్చింది గాబట్టి సరిపేంది గానీ స్కూల్ ఉన్నప్పుడై తే ఈ సెలవులు కంటిన్యూ అయ్యేది స్కూలు బోయేది అవ్వుడు మా తలకాయలు ఇంతితలా వాసుండేవి
ఊ
ఇత పాల ప సార్ ఇంకేమ చెప్పు ప్టేట్ జెప్పమ్మ ప్లస్సంను టైం ఎంతైందో జూడు రెండైందా ఊ
వన్ మనిట్ టూ మినిట్స్ ఐ థింక్ సో
మ్ అయితే నేను అక్కడికి వొద్దాం అనుకున్నా హైబ్రోస్ జేయించుకుందామని హైబ్రోజ్ జేయించుకుతానమని వద్దామనుకున్నా మధ్యానం మీరు ఖాళీగుంటే ఫోన్ జెస్తారా
ఆ
హలో నేను ఫోన్ జేష్నా చేస్తా చేషినంక ఉమ్ చేయ్ వారి దీంట్లోనే అది గూడా జేసే దుం టే బాండు టైం మం
ఉమ్ ఏంటిది
దీంట్లోనే ఇప్పుడు మనము
ఏం చేసేది
హైబ్రోసు ఓ పనైపోయేది అందర్ది
అవునా ఓకే మరి తినేషేయండి తిని మళ్ళీ కాల్ జెయ్యి నేను గూడా జేస్తా ఓకేనా
ఓకే చెయ్ అయిపెయిందా హలో
ఆ ఇన్
ఆ అయి విందా
ఓకే బాయ్
హలో బాయ్ బాయ్ బాయ్
బాయ్ బాయ్
ఆ ఏంద్రా